ఆ ఏం చేస్తున్నారు బావున్నారా అందరూ
అందరం బన్న మీరు బావున్నారా
బావున్నం
ఉమ్మ్
పిల్లలంతా మేమంతా బావున్నాం నే తా బావున్నారా బంధువులు ఫ్రెండ్స్
అందరం బావున్నారు
ఏం చేస్తున్నారు వంట ఏం చేసిర్రు
వంట ఈరోజు బీరకాయ అన్నం చేసినాం
కూరగాయలు పండినేటివేనా పొలాలు వేనా కొనుకొచ్చుకున్నారా మార్కెట్ నుంచి
పొలాలవే
ఓకే చాలా టేస్టీగుంటాయి కదా పొలాలు అంటే
ఆర్గానిక్ గా పండిస్తారు కాబట్టి బావుంటాయి మ్ మీ సిండ్రు
మేమ మేము ఈరోజు మేము హోటల్ లో బోన్ చేసినాం మా ఆఫీస్ లో ఒక అమ్మాయి మంచిగా మా ఆఫీస్ లో ఒక అమ్మాయి పార్టీ ఇచ్చింది మాక్.
ఆహా
హోటల్ పోయి తిన్నాం మంచిగా బిర్యాన్ మటన్ బిర్యానీ ఫిష్ ఫ్రై ఆ క్రిస్పీ కార్న్ ఇట్లా మంచిగా స్టార్టర్స్ కూడా తిన్నాం మంచిగా చికెన్ లాలీపాప్స్ అన్నీ తిన్నాం. చాలా బాగున్నాయి ఈరోజయితే ఈరోజయితే డెలీషియస్ ఎ అసలు ఆ
డ్యూటికి పోయినారా
ఆ డ్యూటీలోనే ఉన్నాం ఆ సరే గాని ఒకసారి మా అడగాలే ఫోన్ చేసి ఏ పండుగ చేస్ కున్నారా బాగేస్ న్నారా పండుగ తిరునాళకి పోయినారా
తిరున్నాలకి పోయినాం బొమ్మలు తెచ్చినాం
ఆ
గాజులు తీసుకొచ్చినాం
బాగుండయా గాజులు
బాగున్నాయి
ఎవరెవరు పోయినారు మీక్ పెద్దక్క చిన్నక్క అందరూ పోయినార
ఎవ్వరు రాలే నేను మా హస్బెండ్ పోయినం
ఓకే మీ పాప కూడా వచ్ దా హ్మ్మ్ మీ మమ్మీ మీ నాయనా రాలేద. ఓకే పండకి ఏం చేసిర్రు
పండక్క పండకి పున్నగడాలు అన్నం పప్పు రసం.
హ్మ్మ్
ఇంకా పూరి ఆలుగడ్డ
ఆ ఉగాది పచ్చడ కూడా చేస్తారు కదనే ఉగాది పండ
ఆ ఉగాది పచ్చడి చేసారు ఆ ఉగాది పచ్చడ వేప పూతా చిపండు బెల్ ఎల్లమ్ము మామిడి కాయి ఆరు రకాలు ఉప్పు కారం అన్ని వేసి వి శేసి
అ
చేసిండు
ఓకే సో ఇది ఆ ఈ ఆరు రకాల ఉగాదిపచ్చడి దేని కోసం చేస్తారు
నాక్ నాకేం ఐడియా లేదు దాని గురించి
ఓకే ఓకే నేను చెప్తాను వినండి ఏ యొక్క ఉగాది పచ్చడి ఎందుకు చేస్తారంటే మన జీవితంలో ఎన్నో రకాల తీపి సంబంధమైన జ్ఞాపకాలు అంటే మన సందర్భం మన యొక్క జీవితంలో మంచి మంచి వాళ్ళకి లక్కి టైం వచ్చుంటది గదా మనం మంచిగా సంతోషంగా బాగు బాగు పడ్తం కదా ఆ దాన్ని తీపి అన్ తారు తరువాత ఎన్నొరకాల చేదు అనుభవాలన్ అనుభవించుంటాం అవమానాలు బాధలు నిందలు ఆ విధంగా కొన్ని కొన్ని రక్ కలుగా వాక్ రు కొన్ని రకాలుగా చేదు కొన్ని రకాలుగా పులుపు అలాంటి అనుభవాలక్ తో చాలా రకాలుగా నిండి ఉంటది కాబట్టి జీవితం అ అన్ని కలిపి ఆ రోజుక్ కొత్త సంవత్సరం రోజున మనం ఆ విధంగా మన జీవితం ఇలా ఉంటదని గుర్తు చేసుకోవడం కోసం మనం ఆ పండుగ చేస్తామన్నమాట అంటే మీరు ఈ భక్షాలు చేస్ ఆ బక్షాలు ఎట్లా చేస్తారో కొద్దిగా చెప్తారా మేము కూడా చేస్
పూర్ణ కూడాలా
రాదు ఆ మీరు కూడా నిమ్మకూడాలంటారా మీ దగ్గర మేమం బక్ టారంటా గూడా
ఆహా శనగపప్పు ఉడకపెట్టి ఇంక బెల్లం మేసి చియే
ఆహ్
రోల్ ఉంటది గదా రోల్ రోట్లో రుబ్బిన్ తర్వాత
హా అవును రోట్ల రుబ్బింది అయితే సూపర్ ఉంటది కదా రోట్ల రుబ్బిందయితే చాలా టేస్టీగా ఉంటది నాకుతేలిసి అందరు ఇప్పుడిక్కడైతే ఇక్కడ సిటీలల్ల మిక్సీలల్ల ఏసి కుండాయితే ఒకచోట బెల్లం ఎత్ నీ లోటస్ అయితే ఇచ్చుండాల్సింది
ఆ బెల్లం వేసిన విడిగితే పాలు బాగుంటాయి టేస్టీ గా
ఆ షుగర్ ప్లేస్ లో బెల్లం వెయ్యాలా
హుమ్ షుగర్ ప్లేస్ లో బెల్లం వెయ్యాలి
మళ్ళీ దానిలోకి దానిలోకి కొంచం కొంచెం అవి వేస్తే బాగుంటాంది ర్ కదా ఇలాచి గాని సోంపు ఇంకో గాని బాగుంటాయి కదా మ్
హుమ్
ఏసీ ఇగా పూర్ణం ఎట్లా మళ్ళా అం ఎట్లా చేస్తారా అవి ముద్ద ముద్ద వేసి ఎట్లా చేస్తారా లేదా అప్పల టైప్ చేస్తారా కర్జికయ టైప్ చేస్తారా ఇట్లా
కాయ టైపు చేస్తారు ఆయిల్ లో డీప్ ఫ్రై చేసి ఇంకా చేస్త
అంతే
ఉమ్ అంతే ఇంకా
ఉ ఇంకా ఏదో మీఊర్లో అవి పోగాలు సారాలో పెదద్ది కానీట్లా
పండక్
ఇది ఇదే సోగలాంటిది ఇస్తారంటే కదా ఎరు పందం మామూలుగా విన్నెర్స్ లాగా చేస్తారంట ప తెలుస మీక్ అది సోగల్ అంటారు కదా సోగల్
ఆ ఒకె మ్ మ్
ఎద్దులకి అబ్బాయ్ చెప్తే బండరాయి కొట్టి తోలుతారంటారు బాగా ఇస్తాంట అప్పుడు ఫస్ట్ ప్రై సెకండ్ ప్రైజ్ థర్డ్ ప్రై ఉంటా ఉంటారు బాగా ఇస్తరా మళ్ళ ఇప్పుడు శ్రీరామనవమి ఏదో ఉందంట విరానమే ఉంద ఎప్పుడైన
నవ ఆ ఎల్లుండి
అవునా శ్రీ రామ నవమి
హా ఎల్ ఎల్లుండి ఎల్లుండి
ఓకే అది కూడా జర్పుకుంటార కొంత మంది ఇది వేస్తార అంట కొంత అనుకుంటారు కదా మీరు అది ఆ ఎద్దులతో స కలికి ఓకే ఓకే ఇప్పుడు శ్రీరామనవమి పండగ రోజు ఏమేం చేస్తారు పద్దు పోద్దునె
శ్రీరానవమి రోజు పెసరకాళ్లు నానబెట్టి బెల్లం బెల్లం పానికం చేసి టెంకాయ కొట్ట
అంతెన ఇంగ
ఉమ్ ఇంక అంతే ఈ పక్కకు రా
ఉమ్
ఇంకా కొన్ని ఊర్లలో అయితే కళ్యాణం చేస్తారు ఇక్కడ చేయరు
ఓకే అందరికి ఊర్లో భోజనాలు పెట్టిస్తారా
ఈ ఊళ్ ఆ కళ్యాణం చేసే చోట పెట్టిస్తారు ఇక్కడ కళ్యాణం చేయరు కాట్టి ఎవరి ఇంటి వాళ్ చేసుకని తింటారు ఇంటారు ఇంక ఏంటెండి సిగ్నల్ కట్ అయితాంది
మీ అమ్మగారు మీ నాన్నగారు బానె ఉన్నార
ఆ అందరు బానే ఉన్నారు
ఆహా అంటే మీ తాతగారు బాగున్నారా
మా నాన్నగారు
ఫార్మర్ రా
ఆ ఫార్మరు
ఓకే ఏమేమ్ కూరగాయాలు పండిస్ స్తారు
కూరగాయల అన్నికు అన్ని పండుతాయి. ఇక్కడ ఏముంటాయ్ వాటర్ తక్కువ ఉంటాయి. ఇక్కడ
అంటే ఏమేమ్ పండిస్తారు. బిరకాయ్, బెండకాయ్
బీరకాయలు, బెండకాయలు ఇంకాట ఆ జొన్న, చిన్న చెట్లు, చినకాయలు అన్ని పండిస్తారు. ఆ రమ్మా
ఉహ్ ఇంకా ఏమో అండి. ఇంకే ఏమ్ గుర్తుకే రావట్లే
ఇంకా మామూలే తప్పదు. ఎవరిది వాళ్లకు డ్యూటీలే అంతా ఇంకా ఏమ్ చేస్తారు.
అవునా పచ్చిరకి బా ఉంటా ఇక్కడ బాగానే ఉంటది. పట్టు పట్టు చీరల్ పట్టు చీరల్ తక్కువ రేట్ అమ్ముతారట
హ్మ్ ధర్మవరం పట్టు చీరల్
ఆ ఓకే
యాడికి ఫేమస్సు ధర్మవరం ఫేమస్సు
ఆహా
ఆ
బాగుంటాయి. అక్కడ పట్టు చీరలు
హ్మ్ బాగుంటాయి.
ఓకే మీరు కొన్నప్పుడలా రోజుకు ఒక రెండు సీరలుగా కొంటారెమో
మేమా ఎప్పుడో తక్కువే మేమేంతే ఎక్కువేమ్ కొనమ్ చీరలు తక్కువే ఏదైనా ఫంక్షన్స్ ఉంటే కొంటాం గాని ఫంక్షన్ లేకుంటే ఏమ్ కొనాం
ఓకే
మేమే మే అమ్ముతాం చీ సేల్ చేస్తాం.
ఓకే ఓకే
ఆ
ఉ
ఇకా పిల్లలు ఏమి స్కూల్లో చదువుతున్నారు పిల్లలు
ఆ పాప చిన్న పాప ఇంకా స్కూలుకి ఓడంలే
ఓకే
ఉ మా పాపకు త్రీ ఇయర్స్ ఊరి కిల్లింది పనబెడ్త ఉరిదగ్గర ఉంది
ఓకే ఓకే
ఉమ్
సరే అనుకుంటా పిల్లర్ గా
హుమ్ బాయస్ అదఅల్లరి
అ
డ్యాన్స్ సింగ్ బేబీ బ డ్యాన్సింగ్ డాల్ తెచ్చిన డ్యాన్సింగ్ డాల్ తో చూసి దాన్ని చూసి ఇంకా డ్యాన్స్ ఎస్సంటాది
ఓకే ఓకే
ఉమ్
బా మాట్లాడతదా
ఆ బాగా మాట్లాడుతది వాళ్ళ తా అ
అరే అండి కొంచెం నేను బిజీగా ఉన్నాను మళ్ళీ మాట్లాడతాను
ఓకే అండి బాయ్